ఆహా ఏన్ది
చెప్పండి
మ్మ్ చెప్పండి ఏమ్ చేస్తున్నారు
ఏంచేయలేదండి మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా టూరేళ్ళొచ్చామ్ కొంచమ్ శ్రీశై మ్మ్ శ్రీశైలం మ్మ్ ఇవన్నీ అరుణాచల్ ఇవన్నీ విజిట్ చేసొచ్చామ్ అనమాట
ఒకే అవునా మ్మ్ ఎలా ఉందండి రష్ ఫుల్ ఉన్నాయా
అవునండి ఇప్పుడు ప్రజెంట్ హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ కదా చాలా మంది వచ్చారు అనమాట ఆ అండ్ మనం దర్శనన్నికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్స్ అట్లా పడుతుంది అనమాట
ఓకే ఇగ అంటే మీ మా కూడా ఒక ప్లాన్ ఉంది కాకపోతే ఇంకా వెళ్లేద్న్మాట
బాగుంట దండి వెళ్తే
ఆ బాగుాంటాది లెండి
మ్మ్ వెళ్ళాలి ఇప్పుడు వెండాకాలంలోనే మాక్సిమం అన్ని విజిట్ చేస్తూ బాగుంటంది అన్నమాట అరుణాచలంలో కూడా బాగుంటదండి ఆ గిరి ప్రదక్షణ చేసి ము అక్కడ అన్నదానం కానీ అవన్నీ మంచిగా ద దేవుని దర్శించుకోవడం ఇవన్నీ కూడా బాగుంటాయి
అక్కడ మోక్ష మార్గ
మోక్షమార్గం ఉంటది చాలా లైన్ ఉంటుదండి అసలు ఖాళీ ఉండదు తిరుపతి కూడా మనకి అంతే
అవును
మ్మ్ మంచిగా అక్కడ తిరగడానికి కూడా మంచి ప్లేసెస్ గానీ మనం రూమ్ స్టే చేయడానికి గానీ అంత మంచి చాలా బాగుంటదండి కనులు గాని మంచిగా వాతావరణంలో నిజంగా అక్క ఉండిపోవాల అనిపిస్తుంది అన్నమాట మనం
అవును ఫ్రెండ్స్ తో వెళ్తే ఇంకా మంచి
మ్మ్ ఇంకా చాలా బాగుంటది శ్రీశైల గాని శ్రీశైలం కూడా మనం బండ్ల మీద వెళ్తే బాగుంటది కొండలు ఉంటాయి కదా కొండల మీద మనం బస్ కన్నా బండి ప్రిఫర్ చేస్తేనే బాగుంటది అనమాట అది ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేస్తే
అది ఘాట్ రోడ్లు ఉంటాయింటకద దండి మా ఫ్రెండ్స్ వెళ్లారు అసలు ఘాటు రడ్లో చాలా భయం వేస్తది ఆ డ్యామ్ వై పక్క నుంచి ఉంటాయి రోడ్స్
ఆ ఎక్కడికి ఎన్నప్పుడు కొంచం భయపాడతం అనమాట కానీ ఎంజాయ్ అయితే మాత్రం చేయచ్చు ఫ్రెండ్స్ తో ఏలతే
ఇంకా సిగ్నల్ ఉండదు ఫోన్
మ్మ్ సిగ్నల్ ఉండదు ఇంకా మంచిగా ఫుడ్ కూడా మనం ప్రిపేర్ చేసి పట్టుకు వెళ్తే చాలా మంచిదండి అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ కి స్ట్రైయిన్ అయ్యే బల్ బదులు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోని వెళ్తే సఫిషింట్ గా తినొచ్చు మంచిగా ఎంజాయ్ చేయో చూ అన్నమాట అక్కడ మనకి డబ్బులు పోయి అక్కడ ఫుడ్ కూడా సఫిషింట్ గా తినం మనం
ఆ కానీ అన్ని డేస్ స్టోర్ ఉండే ఫుడ్ తీసుకెళ్లేము కదా జస్ట్ వన్ ఆర్ టూ డేస్ అంటే చెప్పది పులీహోరా వన్ ఆర్ టూ డేస్ ఉంటాయి
ఆ అంటే మంచిగా పటికెళ్తే బెటర్ ఇకా ఫ్రూట్స్ గానీ అక్కడ కూడా తినొచ్చు ప్రసాద అన్నదానం ఇవన్నీ అవుతాయి తినొచ్చు కానీ ఆ మంచిగా ఎంజాయ్ చేయడానికికైతే ఫ్రెండ్స్ తోనే వెళ్ళాలండి తిరుపతి కూడా చాలా బాగుంటది అక్కడ మనం కొనుక్కోవడానికి మంచి
అవును వింటర్ సీజన్ అయితే అరకు వెళ్తారు
ఆ అరకు వెళ్ళొచ్చు అరకు కూడా మనం చూడానికి మంచి ఉంటది ఎందుకంటే అక్కడ పువ్వులు గాని పండ్లు
వింటర్ లో అయితే ఆ మా అన్నయా ఆ మా అన్నయ్య వాళ్ళు జమ్ముూలో ఉంటారండి వీడియో కాల్ చేసినప్పుడు చూసాను అసలు మొ మొత్తం మంచు యాపిల్స్ యాపిల్ స అన్ని బాగుంటాయి చు కానీ అక్కడ వాళ్ళకు ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంటది
ఆ ఉంటది మనకి కర్నచ ఆ అరకు కూడా వెళ్ళినప్పుడు మంచిగా మనకి అన్ని నేచురల్ గా దొరుకుంది అండి లైక్ స్ట్రాబెరీస్ గానీ ఆ స్ట్రాబెరీస్ కానీ అవన్నీ మనమే హార్వెస్ట్ చేసుకొని తినోచ్చు అవన్నీ తిరోగిచ్చు మంచి రకరకమైన పువ్వులు కూడా ఉంటాయి మనకు అక్కడ
ఆ కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు మాకు తెలిసిన వాళ్ళే ఇద్దరు చనిపోయారు అటు వెళ్ళినప్పుడు
కొంచెం జాగ్రత్తగా అయితే వెల్లాలండ ఘాట్ రోడ్స్ కదా అవన్నీ సో మనమే కొంచెం జాగ్రత్తగా వెళ్ళం అల అనమాట
హు అవునండి ఇంకా ట్రిప్స్ అవి అయితే బానే వస్తాయి సరే అయితే మీరు వీక్లీ ఇయర్లీ వన్స్ అ
లేదండి త్రీ మంత్స్ కి ఒకసారి ఏదో ఒక ట్రిప్ వేస్తా ఉంటామండి
ఉ మేము అంతేనండి త్రి మంత్స్ ఎక్కడికైనా వెళ్తాము త్తం
ఉమ్ ఇంక కొన్ని జ్యోతిర్లింగాలు చూడాల్సి ఉన్నాయండి అవయితే పక్కా చూడాలి ఎప్పుడికైనా గానీ
కాశీయాత్ర కాశీయాత్ ఇచ్చేసారా
ఉమ్ చేయలేదండి చెయ్యాలి
ఆ కాని మన జీవిత కాలంలో ఒక్కసారయినా వెళ్లాల్సిన వెళ్ళాల్సిన ప్లేసంటూ ఉందంటే అది కాసి అనుకుంటాం.
ఆ
అక్కడసలు మన ముందే సెవాళ్ళను కాలుస్ తరంట అసల
ఆ మన ముందే ఉంటాయ్ అన్మాట అవన్ ని మన ముందే అవన్నీ చూస్తాము అవన్నీ చూసినప్పుడు మనకు అర్థమయితదండి జీవితం అంటే ఏంటని మనం. వచ్చేటప్పుడు మనమేం తీసుకురాము వెళ్ళేటప్పుడు ఏం పట్టు. కెళ్ళమని అప్పుడే అర్ధమయితది అనమాట.
అవునండి ఏదో. తపన పడిపోయి. ఈ రోజంతా కష్టపడి సె డబ్బుల కోసం ఇదైపోతారు అ అన్ని దాచి పెట్టేస్తరు గానీ లాస్ట్ కెవరైనా ఎంత డబ్బున్నోడైనా వెళ్ళాల్సి ఇంద్ అక్కడికే కదా.
ఉమ్ అవునబ్బే అందుకనే అదొక్కసారైనా మనం వెళ్లాల్సిందే అని అంటారు జీవితంలో. ఏదైనా ఫేస్ చేస్తునే కదా. తెలుస్తది.
ఉమ్ అవునండి.
ఇంక మీక్ కు మంచి ఏదైనా వంట బాగ్ చేస్తరండి మీరు.
ఉమ్ నేను. చికెన్ బాచేస్ తనండి.
ఉమ్ చికెన్ లోనే వెరైటి వెరైటి చేసుకోచ్చు.
ఆ చికెన్. పకోడి అని చికెన్ ఫ్రై. ఉమ్ ఈ రోజు నైట్ కి మేము చిక్ చికెన్ ఫ్రై చేసుకుంటమండి.
అవునా అండి. దాంటో కాంబినేష్ బిర్యానీ కూడా తిసుకోండి బాగుంటాది.
ఉం అ బిర్యానీ. అంటే వేడి చేసేస్తది కదా తమ్ముర్లు.
హ్మ్ లైక్ కొంచం మసాలా వేసుకొని చేసుకుంటే ఏం కాదు. అండి. కొంచం కోర్డ్ తో మేనేజ్ చేసి మా చి గనే ఉంటదనమాట
అ అవునండి ఇంకా ఇంకా గ్రౌండ్కి వెళ్ళి కొద్దిసేపు రన్నింగ్ చేసి
ఉం ఎక్సర్సైజ్ కూడా చేస్తే మంచిదండి బాడీకి చాలా ఫ్రీగా ఉంటాది కానీ కొంచెం చేసేటప్పుడు కష్టంగా ఉన్నా తర్వాత బాడీ అయితే ఫ్రీగా ఉంటాదండి ఒక హాఫ్ అవర రోజులో అందరికి క్యాటఇస్తే మంచి ఫుడ్ ఎ తీసుకోని ప్రోటీన్ కాబ్స్ ఫ్యాట్స్ ఇవన్నీ తీసుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాం అన్నమాట అంత
అవునండి కానీ ఫిష్ లో మంచి ప్రోటీన్ ఉంటది నేను ఫిష్ తిననండి
హమ్ ఫిష్ లో కూడా మంచి ప్రోటీన్ ఉంది దండి కని ఫిటిస్ సాగాదండి కొన్ని పీసెస్ మనం తినగలం
ఆ ఫిషెస్ బట్ మా అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక టైప్ ఫిషెస్ తీసుకొస్తారు అందులో ఓన్లీ స్పైనల్ కార్డ్ మా ఉంటాది ఆ పీసేస్ ని తినేయచ్చు
ఉం అవును అది కూడా మంచిగానే ఉ టై అనమాట లైక్ ఫిష్ బిర్యానీ గానీ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ
ఉమ్ అపోలో ఫిష్ కూడా తిన
ఉమ్ అపోలో ఫి ఫిష్ లో కూడా ఓన్లీ మనకి అది ఒక్కటే ఉంటదండి ఉం సో అపోల ఫిష్ కూడా బాగుంటది ఇక్కడ రాజగారి బిర్యానీ కుడా బాగుంటది అపోల ఫిష్ ఎప్పుడైనా తింటే విజిట్ చేయండి ఏదైనా మనం హోమ్ మేడ్ చేసుకుంటేనే బాగుంటంది
అవునండి హోమ్ మేడ్ ఇచ్చినంత ఇది ఇంకేది
ఉమ్ మనకి నచ్చినట్లు ఉంది వచ్చి నచ్చినట్టు తినచ్చు అన్మట
స్కూల్లో గేమ్స్ ఆడే వాళ్ళ అండి మీరు
గేమ్స్ బాగానే ఆడతానండి కబడ్డీ ఖోఖో అప్పుడు మనకి ఫస్ట్ వచ్చేవి అనమాట స్కూ లో కాలేజ్ లో అలా వచ్చేసి
నేను కూడా ఆడేదానండి
మంచిగ కబడ్డీ ఖోఖో శెటిల్
స్కూల్ లో ఎస్సేసు డిబేటు ఎస్ ఏ డిబేట్ అవి అవి కూడా ప్రతి దానిలో ఉండేవాళ్ళు ఉండే ఏదర్ ఫస్ట్ ప్రైజ్ అయినా వచ్చేది లేదా సెకండ్ ప్రైజ్ అయిన వచ్చేది
ఉ కానీ ఇప్పుడు అప్పట్లో ఇప్పట్లో అసలు ఏమైన సంత ఎక్కువై పేయిందో కదా పోను బాగా అడిక్ట్ ఆయిపోయి
ఆ అప్పట్లో ఉండే డెడికేషన్ గానీ అవేం లేవు ఇప్పుడు అసలు స్టేజ్ మీదికి కి ఏం కాకుండా డిబేట్ అవి ఇచ్చేవాళ్ళం
కానీ ఇప్పుడు అంత ధైర్యంగా ఏది ఫేస్ చేయలేకపోతున్నారు కదా
ఆ
అ
అసలు డ్రాయింగ్ వేసే వాళ్ళం మంచిగా డిబేట్ జస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఏళ్ళ మండి మేము డిబేటు ఎస్ఏ రైటింగ్స్ అవి
అవును కానీ ఇప్పట్లో అలాంటివి జరగట్లేదు ప్రజెంట్ అయితే ఎప్పుడు పోను ఇవి ఈటింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి
అవునండి
అ అక్క
మీరు మీరు ఎస్సే లివి రాయ రెండు
ఆ రాసేవాళ్ళమండి అప్పట్లో మంచిగా ఏదైనా ఒక కథలాంటివి కానీ లేకపోతే ఎవరి గురించయినా
ఏదో అంటున్నారు షాపింగ షాపింగ్ చేసామండి నిన్నే ఒక టూ టాప్స్ తీసుకుందామ
అ అంటే ఫెస్టివల్ వస్తుంది కదా కోర్స్ ఇడుతడు మాట
మో అంటే శ్రీరామ్ నావమికిి కళ్యాణం చేస్తారు. కదండి అక్కడికి ఏసుకొని వెళ్ళడానికిని అని చెప్పి ఒక టూ టాప్స్ తీసుకున్నాను.
అన్నీ ఎదుటికి పోరుది ఉన్నావ్ గాదా అ
హుమ్ ఓకే అండి